బాగున్నారా
యా బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే జస్ట్ ఉకొచ్చాను అన్నమాట
అవునా అండి ఇ టూ డేస్ తర్వాత ఫెస్టివల్ ఉంది కదా సో పండక్కి ఏమన్నా షాపింగ్ కి వెళ్తారా
షాపింగ్ గా అండి షాపింగ్ అంటూ వెళ్దాం అనుకుంటున్నాం బట్ చూడాలండి మై మీరు
ఇ ఫెస్టివల్ కదండి సో కంపల్సరీ షాపింగ్కి వెళ్ళాలి ఏదన్నా ట్రెడిషనల్ వేర్ తీసుకోవాలి ట్రెడిషనల్ వేర్ తీసుకొని ఇక్కడ మా దగ్గర టెంపుల్ ఉంది శ్రీరామనమి రోజు అతను శారీ గాని హాఫ్ శారీగాని ఏమ తీసుకొని అది పండుగ రోజు క కట్టుకొని వెళ్తానండి
అవునా
మీరండి
నాకు కూడా అంటే తీసుకని వేసుకొని గుడిపోదాంని ఆసుకుందండి బట్ టైమింగ్ టైం అంటే ఎలా ఉంటందా టైమల ఎలా ఉంటుందో అర్థం కావట్లే తనే
ఎక్కువ చేస్తారా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారా అంటే అంటే షాపింగ్ మాల్క్ వెళ్ళి షాపింగ్ చేయడం అలా చేస్తారా లేక్
ఆఫ్లైన్ అండి డైట్ టు వైట్ తీసుకుంటాం
ఎప్పుడైనా చేసారా అండి ఆన్లైన్ షాపింగ్
లేదండి ఇప్పుడు దాక్ చేయలేదు
ఎందుకండి ఈ జనరేషన్ లో అందరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారు కదా
అంటే మనకు నచ్చిన దానిలోనే ఒప్పిస్తాయి కాని తర్వాత మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటందో మనకు తెలియదు కదా అదే మనం డైరెక్ట్ పోయినాం అనుకో క్యాజువల్ గా చూసుకొని ఓకే వేసుకుంటే బాగానే ఉం కాని ట్రైలేసి తీసుకోవచ్చు సైజ్ గానీ ఏమన్నా కంఫర్ట్ ఉందా లేదా అని చూసుకోవచ్చు
వునా అండి అంటే ఇప్పుడు ఏంట అంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా కాల్స్ లో ఇది ఇందులో షాపింగ్ లో షాపింగ్ చేసినప్పుడు ఏదన్నా యాప్ ద్వారా షాపింగ్ చేసినప్పుడు కొన్నిటికి రిటర్న్ పెట్ ట్టే ఆప్షన్ కూడా ఉంటంది కదండి
ఉంటది కానీ ఎందుకులేండి అంత మనం ఒక ఐదు నిమిషాలు కేటాయించిది అంత మనం ఫోన్ కాల్స్ కూడా నేను డ్యూటీ లో ఉన్నప్పుడు అది అందుకోలేకపోతే
ఓకే అండి అంటే ఎలాంటి వర్క్ చేస్తారు మీరే లైక్ చిన్నపాటి చిన్నపాటి ఉద్యోగమేనా లేకపోతే మాస్ లేకపోతే పెద్ద ఉద్యోగమా
చిన్నపాటి ఉద్యోగమేయంది అయినా ట్రెడిషనల్ వే తీసుకోవాల ఉంది కాని చూద్దామండి మీరు చెప్పారు కదా
మీకెలాంటి ఎలాంటి బట్టలంటే ఇష్టం
నాకైతే నార్మల్ గా ప్లేన్ శర్ట్ ట్ అండ్ ఒక అంటే ట్రెడిషనల్ గా అంటే జీన్స్ లేకపోతే ఒక పంచ అంతే అండి దీనికి మంచి అంట లేవు ట్రెడిషనల్ గా రెడీ ఆవ్వడం అనేది
జీన్స్ ట్రెడిషనల్ అనారండి జీన్స్ ని ఓన్లీ పంచలు ఆ మళ్ళీ ఏమంటారు పంచలు కాకుండా ధోతీస్ వీటిని ట్రెడిషనల్ అంటారండి
కానీ మీ అమ్మాయిళ వేసుకుంటే అది అని అంటారు కదండి మరి
అది ట్రెండ్ అన ఇప్పుడు నేను అనేది ట్రెడిషనల్ అన్ని ట్రెండ్ అంటే వేరు ట్రెండ్ అంటే అన్ని అన్ని టైప్ ఆఫ్ దుస్తులు అంటే
ఒకప్పుడు ఇలానే వేసుకునేటోళ్ళం ఒకప్పుడు ట్రెడిషనల్ అంటే ఏంటి పంచలు షెట్స్
పంచలు షర్ట్స్ ధోతీస్ దోతీసు ని కూడా ట్రెడిషనల్ అంట అంటడి అంటారండి కాకపోతే ఇప్పుడు కూడా ఇప్పుడు కుర్తాస్ కూడా ట్రెడిషనల్ కిందకే వస్తున్నాయి
అవును
గమనించారో లేదో
గమనించండి చాలా వరకు మేము కూడా ఇ ఫంక్షన్స్ పోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే టెంపుల్ లో కూడా అలా ఫెస్టివల్ ఉన్నప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చేటోళ్ళ అనమాట
అవునండి ఇప్పుడు మీరు ఆ షాపింగ్ కి ఆఫ్లైన్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్తా లేకపోతే కజిన్స్ తో వెళ్తారా లేకపోతే ఫ్యామిలీతో వెళ్తారా ఎలా వెళ్తారు
ఫ్యామిలీతోనే అండి షాపింగ్ అంటే ఫ్యామిలీ ఎందుకంటే బయట వాళ్ళు చెప్పే వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చిన మనోళ్లు లని అనుకోండి వాళ్ళు క్లారిటీగా ఓకే బాబు నువ్వు దీంట్లో బాగున్నావని వాళ్ళు సిరియస్ చెప్తా అండి బాగా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఉంటే ఓకే పదిలేదు తీసుకోవచ్చు అని అంట అందుకని నే ఎప్పుడైనా సరే ఫ్యామిలీతోనే వెళ్తా షాపింగ్కి మీరేంటే మరి మీర ఎవరితో వెళ్తారు
నేను ఒకదాన్ని కూడా షాపింగ్ చేస్తానండి అండ్ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా మనకు నచ్చింది తీసుకుంటాం కదా ఎందుకంటే మనకంటే ఒక టేస్ట్ ఉంటంది కదండి ఎంత ఫ్యామిలీ వెళ్ళినా కూడా మనకు నచ్చినవి తీసి మనం చూపిస్తే వాటిని చూసి ఆ ఓకే ఇది బాగుంది అని అంటారు ఫైనల్గా ఇప్పుడు మనం మనకు కొన్ని నచ్చుతాయిడి షాపింగ్ వెళ్ళినప్పుడు బట్టలు ఆ బట్టల్లో కొన్ని సెలెట్ చేసుకుంటం సెలక్ట్ చే న్న తర్వాత అవి ట్రయల్ వేసి ఏది బాగుంటుందా అని ఫ్యామిలీ వాళ్ళకి చూపిస్తే అప్పుడు ఓకే బాగుంది అని అంటారు ఇప్పుడు మనకు నచ్చింది వాళ్ళు కొంతమంది కాదన్నారు కదా ఫ్యామిలీలో అలా అని చెప్పేసి ఏదన్నా అది ఒక వేళ్ళ అది మనకు సూట్ కాకపోతే అప్పుడు ఇది నిజంగా బాదు అని అంటారు సో పెద్దవాళ్ళు చె ప్పింది కూడా కొంచెం వినాలండి.
మరి మీకెలాంటి ట్రెడిషనల్ వే అంటే ఇష్టం
నాకు లెహెంగాస్ అంటే చాలా ఇష్టం అండి. లెహెంగాస్ సారీస్ ఉ సారీస్ అంటే చాలా తక్కువ అది కట్టుకోవడం క్యారీ చేయడం అండ్ బ్లౌజ్ సరిగా అ ఫిట్ అయితదా లేదా అన్న కన్ఫ్యూజన్ తో నాకు సారీస్ అంతా ఇంట్రెస్ట్ ఉండవు లెహెంగా అండి లెహెంగా కూడా సేమ్ అలా ప్రాబ్లమే గాని ఎక్కువ లెహంగా ఇష్టం. ఓనీ చాల త ఎక్కువ అండ్ నార్మల్ క్లాత్స్ అంటే నార్మల్ కుర్తస్ టాప్స్ అవేసుకుంటానండి. సో అవే ఇప్పుడు కంఫర్ట్ కదా అందరి కి అందరు ఆ అవే తీసుకుంటున్నారు కదా ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటాము ఇంట్లో. అండ్ మీరు మార్కెట్ కెళ్తారా మార్కెట్ కెళ్లి షాప్ పింగ్ చేస్తారు అే షాపింగ్ అంటే సరుకులు తీసుకురావడం లేకపోతే కూరగాయలు తీసుకురావడం అలాంటివి ఏమన్నా చేస్తారా అన్ని
హు ఇన్ని రోజులు చేయలే గాని మొన్న ఒకసారి చేశానండి నార్మల్గా.
ఏమేమి తీసుకున్నారండి అంటే క్యాజువల్ గా ఏమి తీసుకున్నారు ఇంట్లో నా ఇంట్లో సామాన్లా లేకప్
ఇంట్లో సామాన్ల కోసమే అండి.
అవునా అంటే ఎప్పుడు ఎవరి తెస్తే ఎవర్ తెచ్చారు మీ అమ్మ మీ అమ్ గారా లేకపోతే మీ నాన్నగారా
మా నాన్నగారు ఎప్పుడైనా తెచ్చేటోళ్ళు అనుకోకుండా ఇక నేను ఫస్ట్ టైం నేనే ఇక కమ్మ పోయి ఆయిల్ అంటే స పెద్ద పెద్ద ఐ టమ్స్ తీసుకొచ్చా చిన్నవి కాకుండా
పెద్ద పెదవి అనిపిచ్చాయా
ఆ చాలా పెద్దగా అనిపిచ్ దండీ
అయినా ఈవన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు ఫ్యూచర్ లో కూడా ఇంత ఖర్చు అవుతుంది. ఇంట్లో సామాన్లకి అనేది మనకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం గ్రేడ్ అయి ఎంత చదవాలి మన స్టడీ పరంగా మనం జాబ్ పరంగా మనం స్టడీ చేయాలి కదా ఇప్పుడు ఫ్యూచర్ లో మనకు ఒక్ ఒక జాబ్ కావాలంటే ఆ జాబ్ కి క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీయా డిగ్రీ కంటే ఎక్కువ పిజియా అలా చూసుకోని ఆ జాబ్ కి బట్టీ ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి ఇక ఇంత సంపాదిస్తే నే ఇల్లు గడుస్తుంది అని ఉంటది కదా ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా. అన్నిటికీ సో దాన్ని బ టి కూడా అలా చేసే మంచిదే అండి ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుంది ఎంత వరకు మనం తింటున్నామ్ ఎంత సరుకులు పడు ంది నేనలా కానీ ఇది తెలుసుకోవడం కూడా చాలా మంచిదే అండి
మీ ఇప్పుడయిన చేసిల్లాండి ఇలా షాపింగ్
ఏం షాపింగ్ బట్టల షాపింగ్ ఆ మార్కెట్ ఆ మార్కెట్ షాప్
మార్కెట్ అండి
యా చేసానండి ఎందుకు చేయలేదు చేసాను చాలా సార్లు ఆ చాలా సార్లు నాన్నగారితో వెళ్ళాను అండ్ అప్పుడప్పుడు ఒంటరిగా కూడా వెళ్ళినప్పుడు అంటే ఏమైనా పని ఉన్నప్పుడు సిటీకి వెళ్తాం కదా టౌన్ కి టౌన్ కి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా తెమ్మని అని అంటే కనుక తెస్తామండి లేకపోతే సిటీలో ఇంకా హాస్టల్స్ నుండి ఎప్పుడన్నా ఇంటిక వస్తున్నప్పుడు ఏమైనావాల అంటే మనం చదువుకునేదంతా సిటీలో కాబట్టి అప్పుడు ఏమైనా కావాలంటే చెప్పండి అమ్మా తీసుకొస్తాను ఏమోంట్ కొట్టండి అని చెప్పేసి అలా అంటాం కదా సో అప్పుడు తీసుకొని వెళ్తాము ఏమైనా కావాలి అంటే ఇప్పుడు కొన్ని పాన్ని తీసుకెళ్తారు కాకపోతే పర్టికులర్ గా కొన్ని ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు కదా అమ్మ లేకపోతే ఏమన్నా అయిపోతాయి కదా వో అలాంటప్పుడు తెమ్మంటారు ఎన్ని కూరగాయలు మా కూరగాయలు కూడా నాకప్పట్లో అసలు కూరగాయలు ఎలా ఆ ఇ చేస్తారు అంటే ఎలా సెలెక్ట్ టమాటాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ బెండకాయలు ఎలా తీసుకోవాలి అంటే బెండకాయలు కొంచెం ముదురు ఉంటాయి కదండి మళ్ళీ క్యాబేజ్ ఎలా తీసుకోవాలి క్లీన్ లేకపోతే ములక్కాయలు ఎలాంటివి ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్స్ ఏవొ తెలుసుకోడానికి అసలు చాలా టైం పటేంది అండి వెళ్తూ వెల్ తూ వెళ్తూ వెళ్తూ అప్పుడు కొంచెం గ్రిప్ వచ్చింది అన్నమాట ఆ టమాటాలు అంటే ఇలాంటివి తీసుకోవాలి. కాకరకాయలు అంటే ఇలాంటివి తీసుకోవాలి. దొండకాయలు అంటే ఇలాంటివి తీసుకోవాలి. అని చెప్పేసి అప్పటి నుంచి ఇక కొంచెం ఐడియా వచ్చింది ఒక టూ ఇయర్స్ నుండి
ఉహుమ్ అవునా ఎందుకండి ఆ టూ ఇయర్స్ నుంచే
అన్నీ
టూ ఇయర్స్ నుంచే ఎందు ఎందుకు మికళ్ళ అనిపించింది
ఎందుకంటే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ అన్ని తెలుసుకోవాలి కదండి
ఆ బాధ్యతలు అనేవి తెలుసుకుంటూ ఉంటున్నారు అంతేనా
అవునండి సరే అండి మరి
ఉమ్ ఓకే అండి